హలో
ఆ హలో పర్యావరణ ఎలా అలో
ఏమండి
పర్యావరణం ఎలా ఉంది
పర్యావరణం మాది బానే ఉందండి బాగా ఎండలు కాస్తున్నాయి
ఓకే
ఉ గాలిలో వేడి శాతం ఎక్కువగా ఉంది
ఓకే
ఊ
చేలు పంటలు ఎలా ఉంటదండి
పంటలు వచ్చేసి మా దగ్గర ఆ ఆ మిరప పంట ముక్కజొన్న పత్తి కూరగాయల పంటలు ఎక్కువేస్తారండి
ఓకే ఎలా ఎలా ఉంటదండి దిగుబళ్ళు
బానే ఉందండి ప్రస్తు తానికి ఈ సంవత్సరం రేటు కూడా బానే ఉంది ఆ ఆ చెప్పండి
చెప్పండి చెప్పండ్ చెప్
ఆ ఈ సంవత్సరం రేట్లు బానే ఉన్నాయి దిగుబడులు బానే ఉన్నాయి
ఓకే
వాతావరణం కూడా కాకపోతే ఉమ్మ్ అదేంటి వర్షాలు కొంచెం ఎక్కువగా ఉంటం వలన ఈ పంట దిగుబడి కొంచెం తక్కువగా ఉందండి
దిగుబడులు తక్కువగా ఉన్నాయండి
అవునండి
సజ్జ మినుము స అవేమి ఎయ్యరాఅండి
సజ్జా జొన్న లాంటివి ఇక్కడ మా సైడ్ ఏం పండిచ్చరండి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సజ్జగాని జొన్నగాని ఈ రాగులు ఇవీ ఈ పంటలు మళ్ళీ వస్తే బావుండు అనుకుటున్నాం ఎందుకనంటే ఇప్పుడు ఈ రైస్ తిటం వలన ఆ బాగా.. ఇబ్బందులు పడుతున్నరండి జనం అంతా కెమికల్ అయిపోయేసరికి ప్రతీది ప్రతీదీ కెమికల్ అయిపోయింది ఎప్పుడైతే ఆ ఎ ఆర్గానిక్ వస్తదో అప్పుడు అంతా బావుంటది
బావుండదా అంటే ఇప్పుడు మీర
ప్రజల స ప్రజల ఆరోగ్య సమస్ ఆరోగ్య సమస్యలు ఏమి లేకుండా ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమి లేకుండా అంతా బావుంటది ఈ ఆర్గానిక్ వ్యవసాయం అనేది తప్పనిసరిగా రావాలి
హు.. హు ఇప్పుడూ చేలేస్తారు గదా మీరు పత్తి మీరప ఇలాంటివి
మ్
అందిట్లో పురుగు తక్కువగా ఉంటదా హెవీగా ఉంటదా అండి
యాక్చువల్ గైతే...
మ్
ప్చ్ ఈ.. ఫఫ్.. అదే ఫర్టిలైజరూ ఈ కెమికల్స్ వచ్చినాక పురుగులూ ఎక్కువగానే ఉంది దాని మందులు వాడకం ఎక్కువగానే ఉంది పంటకి సో దానివలన ఎక్కువగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ప్రజలు ఎందువలన అంటే ఈ పురుగులు ఎక్కువగా ఉంటం వలన ఈ ఆ రైతులు ఏం చేస్తున్నారంటే కెమికల్ ఎక్కువగా వాడుతన్నారు సో దాని వలన ఈ ఆహారం ప్ ప్రజలే గదా తీసుకునేది ఆ ప్రజలకి ఆరోగ్య సమస్యలు ప్ ఎక్కువగా ఉంటన్నాయ్
హా
మ్.. సో ఈ ఆర్గానిక్ వ్యవసాయం రావాలని నేను చాలా ఓ సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ నా ఒక్కడి వల్ల అయితే కాదు గదండి
అవునవును లేండి
మ్మ్
అంటే ఇప్పుడు మీరు స్ప్రే అనేది ఎక్కువగా కొడుతున్నారు కదా ఇప్పుడు దిగుబడి కూడా అలానే వస్ వస్తుందా లేకుంటే తక్కువగా వస్తుందండి
దిగుబడి మనం ఎంత మందులు కొట్టినా వాతావరణం అనుకూలించాలండి ముందు మనకి
ఓకే
వాతావరణం అనుకూలించబోతే సరైన టైం లో వర్షాలు పడాలి వర్షాలు ఎక్కువగా పడినా ఇబ్బంది వర్షాలు లేకపోయినా ఇబ్బందే అంతా రైతు ఒక రైతు అనే వాడు మొత్తం ఆ వాతావరణం మీద డిపెండ్ అయ్యి ఉంటాడు
అవునులేండి
ఇప్పుడు మీ దగ్గర మీ ఊర్లో ఎలా ఉందండి పరిస్థితి అంతా మీ గ్రామంలో అభివృద్ధి
మా ఊర్లో గ్రామంలో అభివృద్ధి అంటే మా దగ్గర కూడా సేమ్ మీదే పరి కాకపోతే కొంచం మాకు లేటుగా దిగుబడి మీరు లేట్గా వేస్తారా త్వరగా వేస్తారండి
మీ గ్రామాభివృద్ధి ఎలా ఉందండి
మా గ్రామ అభివృద్ధి బానే ఉందండి
అంటే గ్రామాభివృద్ధి ఎలా అంటే ఊళ్ళు హాస్పిటల్స్ మరి వైద్యులు సకాలంలో టైంకిి ఉంటారా
ఉంటారండి మాకు
మ్మ్
అందుబాటులోనే ఉంటారు మీరు ఎనీ టైం బానే ఉందండి
మ్మ్
హాస్పిటల్లో మాకు దగ్గరే వేరే ఊరు వెళ్ళల్సిన అవసరం లేదు ఊళ్లోనే ఉంట అది తొందరగా వెళ్ళినా గానీ రెస్పాన్స్ అవుతారు చెప్తారు ఏదైనా మనకి బాగా బాగలేదు కొంచెం హెవీగా ఉందం టే డైరెక్ట్ గా డాక్టర్ గారికి దగ్గరకి తీసుకెళ్తారు వాళ్ళు చెప్తారు
మ్మ్
బానే ఉండదండి మా దగ్గర పిల్లలు
ఓకే ఇంకేంటండి మూవీస్ ఏమన్నా చూసారండి మూవీస్ మూవీస్ ఏమనా చూసారా
మూవీస్ చూసుంటానండి చూసానండి
ఇప్పుడుచ్చ సినిమాలో మీ లేటెస్ట్ చూసినా సినిమా ఏంటది అండి
లేటెస్ట్ గా చూసిన సినిమా గంగోత్రి అండి
అది కాదండి
హ్మ్
ఇప్పుడు కొత్తగా వచ్చిన రిలీజ్ అయిన వాటిలో
ఇప్పుడు కొత్తగా ఆ సంక్రాంతికి సెకండ్ పార్ట్ అండి
ఈ మనశంకరవరప్రసాద్ అండి
సా ఆ అవునండి సంక్రాంతి చూసింది సంక్రాంతి టూ టూ అండి నేన్ సంక్రాంతి టూ నేన్ చూసింది
అదేనండి మన శంకర్ వరప్రసాద్ అండి చిరంజీవి గారి సినిమా అదేనా ఆ ఆ ఆ సంక్రాంతి టూ ఎందుక అయిందండి అది
అంటే సంక్రాంతి త ఉమ్
సంక్రాంతి టూ కాదు కదండి అది
సంక్రాంతికి వస్తున్నానండి
అది అది లాస్ట్ ఇయర్ చూసారండి ఈ సంవత్సరం ఏమి చూడలేదా మీరు
ఈ సంవత్సరం నేను అంత చూడ్లేదండి
ఉహుహు ఓకే ఓకే ఓకే ఊళ్ళో చదువు మీ మీ ఊరిలో స్కూల్స్ ఆ అందులో చదువు ఎలా ఉందండి ఆ మీ
చిన్న పిల్లలు స్టడీయా అడి బానే ఉందండి ఏ బానే ఉన్నాయ్ మాకు ఫస్ట్ క్లాస్ నుండి ఆ ఫైవ్ క్లాస్ కాక ఊళ్ళో ఇంకా మళ్ళీ సిక్స్త్ నుండి టెన్త్ దాకా వేరే ఊరు వెళ్ళాలండి
ఓకే మీ దగ్గర ఓన్లీ ప్రైమరీ స్కూల్ ఉందండి
అవునండి
ఉహుహు మీరు చిన్న గ్రామమా లేదండి పట్టణమా అండి
ఏమండి
మీది గ్రామమా పట్టణమా ఉ
పట్టణం అండి
మీది గ్రామమా పట్టణమా అండి
పట్టణంమేనండి
మీది పట్టణం అండి
గ్రామం గ్రామం అండి
మీ గ్రామమా
ఉమ్
ఉహుహు
ఉమ్ మీదండి
మాది విలేజేనండి మాది గ్రామమే
గ్రామమేనా మీ స్కూల్ మీ కాడ స్కూ స్కూళ్లు పిల్లలు చదువు స్టడీ ఎలా ఉందండి
మా ఊరిలో ఉమ్ చాలా బాగుందండి ప్రజెంట్ అయితే ఉమ్ అంతటా
ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ దాకా మీ ఊళ్లోనే ఉందా అండి
ఆ అవునండి ఉందండి మాది మండల పరిషత్ అండి మండల్ కాదు జిల్లా పరిషత్ మాది
జిల్లా పరిషత్ ఓకేనండి
మీ ఊరిలో ఉన్నది మండల పరిషత్తు
అవునండి
ఉమ్ మా దగ్గర ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుందండి మా ఊర్లో మా గ్రామ సర్పంచ్ కానీ మా వాళ్ళందరూ చాలా మా స్కూ స్కూల్ స్కూల్ కొరకు కానీ హాస్పిటల్ కోసం అయినా చాలా మెయింటైన్ చేస్తారండి
ఓకే ఓకే వెళ్ళిినమ్మటే రెస్పాన్స్ అవుతారంండి
చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు ఊళ్ళ అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు స్రుూప్
ఓకే
ఆ ఇంకేంటండి ఇంకా మీరు ఏం చేస్తుంటారు
మేముేస్తున్నామ అండి
ఏమండి
వ్యవసాయం అండి మేము చేసరిే
అవునా మీ దగ్గర ఎలా ఉందండి పంటలు
పంటలు దిగుబడులు తక్కువండి ఎంత స్ప్రే చే కృణగన్ దిగుబళ్ళ అనేది పక్కువ మాకు
హ
ఆ
అదేలేే
ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది మూడు సంవత్సరాల నుండి స్ప్రే న వెల్లి అనేది
అ
పెట్ట ఒకసారి
అవునండి అవును నిజమే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు
చాలా ఇబ్బందిగా ఉంది
సరే ఉంటానండి నేను
ఒక్క నిమిషం అడి